హాయ్ అండీ
మేడం అ బ హాయ్ మేడం
వినిపిస్తుందా వాయిస్ క్లియర్ గా
అ వినిపిస్తుంది మేడం క్లియర్గా ఉంది ఆ వినిపిస్తుంది మేడం మీకు వినిపిస్తుందా
ఓకే అండి వినిపిస్తుంది బాగున్నారా మీరు
అ బాగున్నా మేడం
ఏం జేస్తున్నారు నేను ఇప్పుడే లంచ్ చేసి అలా రిలాక్స్ అయితున్నాను నేను గూడా ఇప్పుడే లంచ్ చేసి అట్లా రిలాక్స్ అయితున్నాను ఏం స్పెషల్ జేసారు కర్రి ఏం దిన్నారు మీరేం కర్రి తో తిన్నారు
మ్ అదే మేడం ఇప్పుడే బచ్చల కూర ప్లస్ గోంగూర చట్నీ అవి అయిపోయాయి ఇప్పుడే లంచ్ అయిపోయింది ఆ అవును మేడం లంచేసి అలా మార్కెట్కి ఎళ్ళాను టమాటాస్ వెజిటేరియన్ మేడం నేను వెజ్ ఆ వెజ్ హ హ వెజిటేరియన్ ఏ మేడం నాన్ వెజ్ ఏ
మేమ అయితే నాన్ వెజిటేరియన్ ఏ
హ హ రేపు అయితే మీకు స్పెషల్ ఉం సరే మేడం
అవును అండి సండే స్పెషల్ ఏదో ఒకటి ఇంకా పిల్లలు అడుగుతా ఉంటారు, ఏదో ఒకటి సండే వచ్చింది. అంటే ఇంక నాన్ వెెజ్ తో ఏదో ఒక స్పెషల్ వాళ్ళకి
చేయాల్సిందే కంపల్సరిగా అలా అలవాటయిపోయింది
ఆ వెజ్జ్ సరిగా తినరండి మా పిల్లలు
అలా అలవాటు చేశారు మీరు అంటే ఆ మాటో ఓన్లీ నాట్ ఓన్లీ అంటే బై బర్త్ అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇగా అలా వచ్చుంటయి కొంతమందికి అలా జీన్స్ కొ కొంత మందికి ఏంది అంటే ఇగా వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ ఎవరైనా అలా చేస్తా ఉంటే వాటిని బట్టి ఫాలో అవుతా ఉంటారు కొన్ని మనం చేయకున్నా అట్లా వస్తా ఉంటాయి
అది వాళ్ళ కోసమే ఈ చనా కర్రీ లేదంటే పన్నీర్ కర్రీ ఏదో ఒక స్పెషల్ సిం ఇంక వాళ్ళకి
మరే ఫెస్టివల్స్ అప్పుడు ఎట్ల మేడం ఇప్పుడు ఉగాదికి ఎలా మరి ఉగాది ఫెస్టివల్ వస్తుంది
ఉగాది వస్తుంది గదా వాళ్ళు ఇంకా ఉగాది పచ్చడి పూర్ణాలతోటి కడుపు నింపు ప్పుకుంటారు
ఉగాది పచ్చడ మరి ఆ రోజు నాన్ వెెజ్ లేకుండా ఎలా ఫెస్టివల్స్ అన్ని కొన్ని నా నాన్ వెెజ్ లేకుంటనే నడుస్తయి
అవునండి అవును ఇప్పుడు మనకు ఇ అవును ఉగాది మనం నాన్ వెజ్ తీసుకోము ఆ రోజు ఇంక వీళ్లకు ఇవి పూర్ణాలంటే ఇష్టం చాలా
వీటితోనే
వీటితోటే కడుపు అంతే ఆడుకోవడం ఓ అప్పుడప్పుడు ఒక్కొక్కటి తినడం ఉగాది ప పచ్చడ కూడా ఇష్టంగ తాగుతరు అవన్నీ ఇంక అదే ఆ రోజు అవే ఇం ఇంకా లేదంటే వాళ్ళకు పులిహార ఇష్టము పులిహార కూడా చేస్తాను
ఊ ఇగ ఈ ఇవన్నీ చేత్త అట్ మ మైమర్చిపోత హహహ అదైతే అదైతే ఒకటే ఇదైతే నాలుగైదు రకాలు
అవునవును అవునండి ఇంక ఫస్ ఇ అవును ఇంట్లో ఫెస్టివల్ ఉందంటే ఇంకా మాకే పెద్ద రిస్క్ అండి ఇంట్లో ఇగో ఆ అవును చాలా చేయాల్సి ఉంటది రోజు కంటే ఇంకా డబల్ అయితది వర్క్ అవును అవునండి
వాళ్ళు వచ్చే చుట్టాలు వాళ్ళకి
అవును అవును ఎవరు ఒకరు వస్తారు వాళ్ళకు సరువు చేయ వడము ఏదో ఒకటి ఇవ్వడము చూసుకోవడం అంతే అయితా ఉంటది
అవును మేడం నెక్స్ట్ శ్రీరామనవమి ఉంది మేడం ద మరి దానికి ఎలా ప్లాన్ చేస్తున్నారు అది నవమికి భద్రాచలం వెళ్దామ అని అట్లా ఏమన్న ఉంటందా మీరు వెళ్తారా ఎలా చేస్తారు
ఆ నవమికి మేము అక్కడ దగ్గరలో ఉండే దుంటే వెళ్లే వాళ్ళం అండి ఇప్పుడు మేము ఉగాదికి వస్తే అక్కడ మా విలేజ్ కి వస్తాము ఉగాది ఇగ ఆ తరువాత మళ్ళి వచ్చేస్ తము మా హస్బెండ్ కి లీవ్స్ ఉండవు కదా వచ్చేస్తాము ఇంగస్ శ్రీరామనమికి మేము అక్కడ ఉండేది ఉంటే బద్ భద్రాచలం వెళ్లే వాళ్ళం అండి కంపల్సరీ రాముల వారి కళ్యాణం జరుగుతుంది కద ఆ రోజు
అవును లైవ్
అవునండి చూసే వాళ్ళం వెళ్ళే వాళ్ళం ఆ వెళ్తామ్ రాముల వారి అమ్ ఆ అదే అండి అ
అ ఆ ఓకే ఓకే ఓకే ఆ అయితే రాములవారి దర్శనానికి మీరు లైవ్ లో వెళ్తారా మేడం అక్కడికి
అంటే మాది మావుబ్బాద్ అండి మేము మావుబ్బాద్ లో ఉంటాము టెంపుల్ కెళ్ తము భద్రాచలం ఒక త్రీ అవర్స్ పడుతుంది కదా
ఆ అదేగాని ఆ రోజు కొంతమంది టీవీలోనొ లేకపోతే దగ్గర పట్లో వెళ్తారు కదా మీరు అట్లా వెళ్లే అలవాటు ఉందా ఎప్పుడైనా వెళ్ళారా అంటున్న
ఆ ఇంతకు ముందు వెళ్ళామండి అక్కడ ఉన్నప్పుడు మొబాద్ లో ఉన్నప్పుడు వెళ్ళాము ద డైరెక్ట్గా ఇక ఇప్పుడు ఏమో ఇప్పుడు కుదరదు కాబట్టి రాముల వారి అక్షింతలు అక్షింతలు తీసుకోవడము అలా చేస్తున్నాము
అంతేనా దగ్గర పట్ల ఉన్న
వెళ్తామండి వెళ్తాము కళ్యాణం చూస్తాము రాములవారి కళ్యాణంలో కూర్చొని కళ్యాణం అంతా చూస్తాము అక్షింతలు తలంబ్రాలు వేసి ఇంకా భోజ్ జనాలు కూడా పెడతారు ఆ రోజు టెంపుల్ లో అక్కడే అవును నండి అక్కడ ఇక్కడ మాకు దగ్గర్లో ఉంది బాబా టెంపుల్ ఉంది అక్క అే అందులోనే రాముల వారి కళ్యాణం కూడా చేస్తారు
అవునా మేడం
కి శివుడి కళ్యాణం కూడా శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు ఇంకా వెళ్ళి ఆ అక్కడ వెళ్ళి ఇంకా కళ్యాణం అంతా చూసాక భోజనం చేసి వస్తాము అందులో ఇంకా దేవు ఈ అవి ఉంటాయిక ముత్యాలు తలంబరాలు వాళ్ళ కోసం వాటి కోసం కొంచెం అందులో అంత రికమెండేషన్ల్ అయితా ఉం టాయి అందులో మాకు కావాలంటే అవునవును అందరు ఇంకా పోటీ మాకు కావాలంటే మాకు
ఇప్పుడు భద్రాచలం స్వామివారి తలంబరాలు కూడా మనకు పోస్టల్ ద్వారా సర్వీస్ పెట్టారు కదా మేడం ఇప్పుడు అవును ఇప్పుడు అది కూడా పెట్టారు సర్వీస్ అలా పెట్టారు ఇప్పుడు ఇంత ముందు ఏందంటే దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే దొరికేవి ఇప్పుడు ఏంటంటే అందరికి అందాలనే ఉద్దేశంతో ఆర్టీసీ ద్వారా త్రూత్ కొరియర్ ద్వారా మనకి
వస్తున్నాయి వస్తున్నాయి అవునండి అవును ఆ అక్షింతలు ఇంకా మేం ము త కొన్ని అక్షింతలు చేసేసుకుని అందులో కలుపుకుంటాము ఇంకా ఏమైనా స్పెషల్ డేస్ పిల్లలకు ఆశీర్వదించ
ఆ అవును మేడం షా శుభ కార్యాల టైంలో లో యూస్ చేస్తా ఉంటారు మాక్సిమం పెళ్లిళ్లకి ఎక్కువగా యూజ్ చేస్తారు
అవునవును పెళ్ళిళ్ళు ఇంకా మా పిల్లల బర్త్ డేలు గాని ఇంకా మా మ్యారేజ్ డే అట్లా ఇంకా అక్షంతలు ఆ ఆ ఆ మీరేం చేస్తారండి నవమి కెళ్తారా శ్రీరామన్
ఆ ఆ అవును మేడం మేము నవమి కి పోయినసారి అలానే వెళ్ళాము ఈ ఇక్కడ నుంచి టికెట్స్ ఆన్లైన్ ల ఆ అవును మేడం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాము చేసేసుకుని అక్కడికి డైరెట్గా వెళ్తే మన అక్కడ టోకెన్స్ ఇస్తారు ఎట్లా అంటే క్యూ క్యూంప్లెక్స్లు ఉంటాయి మన అక్కడ ఎందుకంటే చాలా మంది వస్తారు కదా ఆ రోజు ఆ ఎవరికి వాళ్ళకి టికెట్ను బట్టి మనకి లైన్స్ ఇస్తారు మనకంటూ ఒక బ్యారికేడ్స్ పెట్టేసి ఎవరి బాక్సెస్ వాళ్ళకుంటాయి
అంటే ఇప్పుడు మీరు స్పెషల్ టికెట్స్ తీసుకుంటారా అండి
అట్లా ఏమి ఉండవు మేడం స్పెషల్ అంటే మేడం వివి విఐపీస్ వివిఐపిస్ అట్లా ఉం ఉంటాయి కానీ అవి హెవీగా ఉంటాయి కదా కాస్ట్ మనం మనకు మామూలుగా నార్మల్ గా అవి ఫస్ట్ త్రీ ఫోర్ లైన్స్ వాళ్ళు ఉంటారు అంటే మినిస్టర్స్ సెలబ్రిటీస్ వాళ్ళు వస్తా ఉంటారు మెయిన్ టూ త్రీ లైన్స్ వాళ్ళే ఉంటారు ఆ తర్వాత ఫోర్ ఫైవ్ లైన్స్ నుంచి నార్మల్ పీపుల్స్ కి ఇస్తరూ అందులో మనం ఉండే లైన్ బట్ ట్టి మనకి కాస్ట్ ఉంటంది అనమాట మనం నార్మల్ గా ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అట్లా కాస్ట్ లో తీసు కుంటే మనకొకమ్ ప్లేసెస్ చూపెడతారు టోకెన్ ఇస్తారు మనం ఏ లైన్ ఏ బాక్స్ లో కూర్చొవాలన్
ఆ హ్ హా
ఉమ్ అక్కడ లైన్కి ఎల్లెసి ఆ బాక్స్ లో కూర్చంటే మనకి త్రి అవర్స్ ఇగ అందులోనే ఉండాలి మనం బయటికి ల బయటికి ఎప్పు ఎప్పుడైనా అవసరం ఉంటే వెళ్ళొచ్చు గనీ మా నార్మల్గా అందులోనే కూర్చోవాలి ఇగ స్వామివారి కళ్యాణం ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయేంత వరకు అందులోనే కూర్చుంటాము మనకి మధ్యలో వాటర్ గని మజ్జిగ గాని ఏద అవసరం ఉన్నా మన దగ్గరికి వాలింటీర్స్ స్తారు ఇస్తనే ఉంటారు క్షణ క్షణం అందుబాటులో ఉంటారు ఇగ మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ అవును మేడం ఫ్యామిలీతో పాటు వెళ్తాము ఇక ప్రశాంతంగా అక్కడే కూర్చుంటమ్ మనకి ఇక ఎప్పుడు ఏ అవస్ రం ఉన్నా వాళ్ళే మనకు సర్వ్ చేస్తరు ప్రతిది ఇగ అక్కడ పోయిన ఇప్పటి నుంచి మనం బయటకిళ్ళేంత వరకు కూడా మనకి ఇ ఆ టెంపుల్ స్వామిర్ కళ్యాణం అదే చూస్తూ ఉంటాము మనం అదొక వే డిఫరెంట్ వైబ్ ఉంటుంది
అవునండి చాలా బావుంటది అది
ఎందుకంటే మనం లైవ్ లో చూస్తుంటాం ఆ అంత అన్ని గంట టలు టైమ్ స్పెండ్ చేసి స్వామివారి సన్నిధిలో మాత్రమే ఉండగలుగుతము ఎక్కడ మన అన్ని గంటలు అంతసేపు కూర్చొని ఉండే ప్రదేశం ఎక్కడ ఉ అదేసి మన ఆఫీస్ లో తప్ప ఒకవేళ ఏదైనా వర్క్ చేస్తే వర్క్ ప్లేస్ లో తప్ప
అంతే అంతే
ఆ రోజు ఇగ మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటది కంటిన్యూగా స్వామి వారిని చూస్థా ఉంటాం కాబట్టి ప్రతి బిట్టు బిట్టు అన్ని వింటూ చూస్తూ ఉంటాం కాబట్టి అది మైండ్ లో మంచిగా ఆ సేవ్ అయిపోతుంది ఆ మినిట్స్ ఆ ఫిక్స్ అయిపోతాయి ఆ మినిట్స్ ఎప్పటికీ మళ్ళీ గుర్తుండిపోతాయి మనం నార్మల్ గా చూస్తా ఉంటాం టీవీ లలో చూస్తాం కానీ ఆ లైవ్ లో సూచిన మూమెంట్స్
వరే ఉంటదండి ఎంతైనా టీవీ లో చూసే దానికంటే కూడా లైవ్ లో చూసేది ఎంతైనా
డిఫరెంట్గాంటాయి ఇప్పుడు టీవీ లో చూసుంటే మధ్యలో ఏదో ఒక పని వచ్చ అటు పోయినా అనుకోండి మధ్యలో మిస్ ఇతం
అవును అవును మిస్ అయితం డిస్టర్బ్ అయితది అవును ఆ కాన్సన్ంట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అయితా ఉంటది టీవీ ముందు జూస్తుంటే
లైవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎవరు డిస్టర్బ్ చేయరు మనం పనే అది వచ్చిన పనె అది అటే చూస్తూ ఉంటాం బిట్టు బిట్టు ప్రతి దిది మనం గమనిస్తూ దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట స్వామిారి ఆ యొక్క ప్రతి బిట్ ని మనం మూమెంట్ ని బాగా ఎజాయ్ చేస్తా ప్రతి దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి నార్మల్ మ్యారేజ్ కు స్వామివారి కళ్యాణంలో జరిగే డిఫరెన్సెస్ ఏంటి ఒక్కొక్క దాని విశిష్టతను చెప్తా ఉంటారు అక్కడ స్వామివారి కళ్యాణంలో ఉన్న ప్రతి ప్రతి బిట్ను అమ్మవారి పుస్తలు గాని అందులో మూడు పుస్తలు ఉంటాయి వాటి గురించి ప్రతిదీ వివరి స్తా ఉంటరు. అయ్యగార్లు
అవునండి అలాంటి టైమ్ ని మిస్ చేసుకోకూడదండి ఈసారి కూడా వెళ్ళి రండి అంత శుభమే జరుగుతుంది ఈసారి కూడా ప్లాన్ చేసుకోండి
ఆల్రడీ బుక్ చేసాం మేడం వెళ్దానికి ఆల్రడీ ప్రయత్నం ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది కదా ఓపెన్ అయ్యాయి ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఆ ఇంకా నాలుగైదు రోజులలో ఇగ ట్వంటీ సిక్స్త్ గ మేడం ఉ ఆ సిక్స్ సిక్స్ అనుకుంటాం మేడం ఇంకా ఆ రోజు వెళ్దామనే ప్లాన్ చేస్తా ఓకే సిక్స్ సెవెన్తు ఆ మార్నింగ్ ఎల్లీ మార్నింగ్ ఎ సిక్స్ ఫ్రీగా అడగవచ్చు
అవునండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది మేమే మిస్ అయితున్నాము ఇంకా ఇక్కడ దగ్గర్లో టెంపుల్ ప్పులకయితే వెళ్తాము కన్ఫామ్ గా ముక్కోటి ఏకాదశి కూడా అట్లానే జరుగుతుంది కదా మనకు అక్కడ భద్రాచలంలో
ఉంటది మేడం సూపర్ ఉంటది మేడం అది కూడా ఒక వైబే ఎందుకంటే ఉత్తర దవాదశం బాగుంటుది బేడ అది కూడా అదే రేంజ్ లో జరుగుతుంది
అవునండి ఓకే ఓకే అండి థైమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ